హలో వినిపిస్తుందా
ఆ ఇనిపిస్త్ ఆ
హలో ఆ ఇనిపిస్తుందా వాయిసు అంటున సరే ఇప్పటిదాక ఇనిపియ్యలే
ఆ ఇనిపియ్యలే ఇప్పటిదాకా
ఎంచేస్తునవ్
ఏంలే కూర్చున్నిగ
ఆ ఏం లేదు ఇగో ఇప్పుడే అయిపోయింది పని
ఆహ్
అ డిఎస్పి అసైన్మెంట్ అయినా రాద్దాము అని ఇగ చేసుకున్న
ఆహ్ స్టార్ట్ చేయాలిగా
అయిన నాదాంట్ల బ్యాలెన్స్సే లేదు అదే అర్ధమయిత లేదు ఆహ్ ఇట్లా సర్చ్ చేయాలి అయితే ఇప్పటిదాకా రాగానే ఇక మళ్ళ ఇగ నెట్ ఉండదు అయిపే ఓటర్ కార్డులన్నీ నిన్ననే చేసిన వన్ మార్క్ క్యూషన్స్ అవి చూసిన
చూశ్నవా
ఆ చూసిన ఏమే ఒత్తనాయి తెలుసా అసల్ కీ
ఓ
పెద్దగున్నాయి క్యూస్టన్స్ అన్ని ఎంత మ్యాటర్ ఒస్తుంది తెల్సా అవన్ మార్ అడుగుతే ఇగ చాట్ జీపీటి నీ అడిగిన్నన్కో మరి ఏ చిన్న గోస్తున్నాయి ఎట్లా నో ఏమో ఇగ అవ్వి ఇగ సరేతీ అవి రాసే టప్పుడు మల్లోకసారి క్రాస్ చెక్ చేసుకుని రాద్దాంలే అన్నట్టుగా ఉన్నా ఇగ కొన్ని రాష్ అన్ని రాష్నా ఆల్మోస్ట్ డౌట్ ఉన్నాయి కొంచెం అట్లా
హ్మ్
ఇగా లాంగ్ ఆన్సర్ ఏత్కలి
ఆ
మీక్ ఎక్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకి నాకైతే లాస్ట్
సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకి సెవెన్ క్వ్చన్స్ డబల్ ఉంది తెలుసా సెవెనే డబల్ ఉంది రెండు సార్లుంది క్వశ్చన్
బతికిపోయిరు హ్ హ్
వేరే వేరే మళ్ళీ ఇగ ఒకటెక్స్ట్ మాకు
ఆ
క్వశ్చన్లు వేరేవేరేనే సవెన్ రెడు సార్లు ఏసిండు
అదేంది క్వ్చన్ వేరు ఉందా నెంబర్ సేమ్ ఉందా నెన్ క్వ్చన్ ఏ సేమ్ ఉంది కావచ్ చ్చు నెంబర్స్ సేమ్ ఉన్నట్టుంది అనుకొని సేఫ్ అని నేను అం
కాదు క్వశ్చన్ వేరే వేరే ఉంది
అవునా నెన్ అవ్వీ చుడ్లే ఇగ లాస్ట్ నైన్టీన్ నుంచేళ్ళి స్క్రీన్ షాట్ తీసిన
ఆహా
ఇగా క్వశ్చన్స్ తీయలే ఇట్లా అందరు అందరు రాశినంకా అవన్నీ మనం ఫొటోస్ తీసుకొని పిడిఫ్ చేసుకో
ఆ గంతే మళ్ళా కింద నుంచి ఎయిట్ నైన్ కంటిన్యూయేషన్ ఉంది సెవెన్ నుంచి సెవెన్ రెండు సార్లు ఉండి మళ్ళ కింద ఎయిట్ నైన్ అని ఉన్నాయి
ఉహు హ్ ఇగ అవి రెండు రాయాలి కావొచ్చు మీరే
ఆ రెండు రాయాలిగా
హ అంతమాగమం వెట్టిండ్ అయితే కొన్ని ఎతికినా ఏమేమోనయి బైలీనియర్ అన్ని లాస్ట్ చాప్టర్ నుంచి లేదంతా వన్ మారపీ
అవునా
ఉ ఐఐఆర్ ఫిల్టర్ కి, ఎఫ్ఐఆర్ ఫిల్టర్ కి డిఫరెన్స్ ఇయింది. ఆ ఇంకా అయ్యాయాలతి దేచ్చి ఏఫాఫిగర్ కల్సివా నాన్ వికల్సివా ఆ బలియిండియా ట్రాన్స్ఫర్మేషన్ ఫార్మ్లా ఎఫెక్ట్సు లిమిట్ ఆ లిమిట్ సైకిల్ ఆస్థిలేషన్ గురించి దానియే ఫ్రెండ్స్ దనీ ఎఫెక్ట్స్ ఇదయితే ఏమయితది అదైతే ఏమయీతది అట్లా ఇగో ఇంకేమేమో ఉన్నాయ్ నాకైతే లాస్ట్ చాప్టరే డౌట్ డౌట్ ఉంది. ఆ లాస్ట్ చాప్టర్ నుంచే ఉన్నాయి. అన్ని కో
పిర్హువో దేవుడా
హు ఇట్లానా
వెట్లా ఆఆ ఎట్లా మధ్యానమైతే ఆగం ఆగం జేశనం
ఆఆ
లూడో ఆడినం మేక్యాన్లే అంతా ఆగమాగం
వెనప్పుడా
నాఆ
అష్టల్కి సార్ తే లైట్ అసల్కి పోతా అయిపోయేది. మీర్ ఆ అల్ప్ ఏమనంటే ఇగా మల్పమీద పోతా అంటే వచ్చి కోడ్ ఎక్సప్లయిన్ జేయ్ ఏంది అంటా
మాదా అదే ఎట్లాన్
అయితే నీన్ టైప్ జేయడం సోర్ చూచిన్డ్ అనమాట అందరు కాపీ పేస్ట్ జేచి అవుట్ పుట్ జూపిస్తూరు దేలుసా
ఆహా
తేనిన్ టైట్ చేస్తున్నా ఎరర్ వస్తనే ఉంది. నీన్ దాన్ని ఎంత తీప్ పాల్వడా తెలుసా అసలు వస్తలేదు. అవుట్ ఫిటు సరే ఆవుట్ నాకిట్లా తెలుసా అవుట్ ఫుట్ విండో ఓపెన్ అయితుంది గానీ, వేవ్ వస్తలేదు.
ఓ
అయితే సార్ ఇట్లా అవుట్ ఫుట్ అయితుంది. గానీ బ్లౌ ఎమ్ వస్త్ రేప్ త్రాడేస్తారే ఎమ్ కాదులే క్లోజ్ జేసేస్తే అనడిగా
ఆ అట్లైతే ఇగా వచ్చినట్టే కదా హేగాద్
అగా సరేతియ్ అన్నాడు. ఇగా మరి ఏం రాసుకుండో ఏందో నాకు తెల్వద్
హుహ్
ఇగా ఎగ్జామ్ అపై నేనైతే అదే ఎక్స్పోమెంట్ రావాలనుకున్నా తేల్సా అదే వచ్చింది. అవ్వా దేవుడున్నాడానుకున్న అదే అనుకున్న ఇగా ఏది రాకపోయినా అది రాద్దాం అనుకు ఏమంటుండు చిట్టీలు నీన్ రష్నా ఏమంటారు. చీ నీను ఇచ్చిన చిట్టి మీరు రాసిన క్వశ్చన్ మ్యాచ్ గావాలి. నీన్ చూస్తాది అంటాడు.
అంటందా
నోదే తేగేది మీదే ఆయన ఏం లైన్ టు లైన్ చూతలేడు.
చూయుస్తాలే
ఆహా
హుహ్
కాకపోతే ఇక్కడచ్ గానీ
ఉహ్
మస్థుగ్ చెప్తాడు
ఉహు
ఎలే అని చేస్ ఎన్ని చేసిన అనే రాసే అంతనే, ఏసే అంతనే ఏత్తడు.
ఆ గంతే ఏం చెప్
నేను క్విజ్ కి రిజిస్టర్ అయినా కాదు.
ఐనవా
మళ్ళీందుకు తిట్లు అనేసి ఇట్లతెల్సా వాయివ తర్వాత వాయివ నెక్స్ట్ ఫస్ట్ మీరు ఫ్రిడ్జ్ కి డిస్టర్ కండి అని, హెచ్చడి సారేమో సర్ కి చేసి పంపుతాండు.
ఉమ్
ఆయననే అంట ఇంచార్జ్, అందుకే ఇంతగనం మోరక్షన్ ఓవరాక్షన్ చేత్తండు మనోళ్ళు ఎవరు లేకపోతే ఇట్లాని ఉమ్ మరి అయితే ఏం కాదు ఒకవేళ అ పొద్దున పోదామ మరి? ఏ సూద్దాం అప్పుడువరకు వాతవరణం ఎట్లుందో.
ఏరోజు
అండ
ఉమ్
మళ్ళ అందరు రావాలని అంటాల్లు కదా. అదే అన్న మైథిలి నెంబర్ ఏం చేద్దాం?
సూద్
ఎట్ల బయపెట్టి తాండు తెల్స్ రా మీర ఎవ్వరు రాకపోతే మీకు తర్వాత ఉంటది, అట్లా ఇట్లా అంటాండు.
ఉహ్
ఉమ్ అదే ఎట్లానేమో
హ్మ్ హ ఇది ఏం ఎన్ పి టి ఎల్ ఐదమా?
ఏ వేస్ట్ అది.
వాస్టా
ఆ, ఏమంటారు ఆ చేసినోల్లే ఆ ఆ చేసినోళ్ళే నెత్తి కొట్టుకుంటారు, అనవసరంగా పైసలు బొక్కా అయినై వెయ్యి రూపాయలు అని.
అవునా మరి వి ఎల్ ఎస్ ఐ ఊకే అంటుండు కదా.
ఏ అంతా అవ్సర్ లేదంట.
ఉహు
మనం నేర్చుకుంటే ఏమన్న యూజ్ ఉంటది, అట్లా ఎగ్జామ్ రాయనీకి వెయ్యి రూపాయలు బొక్క అయితున్నయని అంటార్రు మరి తెలవది. ఏ వేస్ట్ అది అంటుర్రూ, హ్మ్ థర్టీ వన్ కన్ని రికార్డులు థర్టీ టూయే రాసిచ్చింది, రికార్డులు వ రిజర్వేషన్లు అసైన్మెంట్లు అన్నీ, ఆ అదే ఈమె రాసుకుంది ఆమె ఆయన రాసిచ్చింది. ఏమంటారు ఏదో మొత్తం అడిపోతాన్రని అందరు అందరు ఫ్యాకల్టీని అడుగుతారు. ఏం చేస్తాను ఎందుకస్తలేవు కాలేజ్ కి పోష పోతుందిసలు కందని అంటాను ఇగ ల్యాబ్ ల పర్మిషన్ ఇయలెగా అది ఎక్సామ్ కి మళ్ళ హెచ్ చోడి దగ్గర వోయ్ మళ్ళ పర్మిషన్
ఉహు హు
ఏం చూస్తాను మరి ఏం కోచింగ్ తీసుకుంటా నాకేమో తెల్వదు ఏదో
ఆ
హలో
ఏంటిది
ఏం చేస్
ఏముంది కూర్చున్నా కాలిగానే ఏం చేయాలి బోరు కొడతాంది ఇగ ఇవి అసైన్మెంట్లు రాయాలె
ఆ అవును యమ ఈ యస్ డి గుడుంది నాకు ఏడ్పు వత్తాంది చెప్ హాలిడే అన్న మాటనే గానీ ఇవన్నీ ఉన్నాయి
ఉమ్
కాదు ఈ యస్ డి కి హవ్వే నా మీడ్ క్యూషన్స్
ఆ గ మిడ్డిక్ క్యూషన్స్ కాదు అసైన్మెంట్
అది ఆహా మిడ్ కి
మీ మిడ్కి కాదనుకుంటాం మరి ఆయన ఎక్స్ట్రా ఇస్తాడేమో అవి ఇస్తాడ ఇంకా వేరే రే గుడిస్తాడు
ఆహా అట్లా అయితే ఏం కాదులే గవ్వే అయితే అమ్మ సచ్చినం ఇగ
మనకి ఎప్పుడు కరెక్ట్ చెప్పిండయిన
అదే ఆ అవునవును అన్ని చదవండి అంటాడు ఇంకా
ఉమ్
అన్నీ చదవండి అన్ని నేర్చుకోండి అట్లా ఇట్ల అని చెప్తాడు ఇక
ఆ అన్ని చదవండి అంటడు